ఏది రావట్లేదు
తైలిండ్లో ఉండేస్పో ఏం కాదింగ అయన్ని మనం మాట్లాడలేంలే గనీ హలో హలో వినిపిస్త్ సున్నా
ఆ వినిపిస్తుంది
ఏం చేస్తున్నారు ఆ వినిపిస్థాంది.
ఇంకేం లేదు ఆ ఏం లేదు ఉర్కనే ఉన్నాను. ఏం లేదు జస్ట్ రీల్స్ ఆహ్ తిన్నా మీరు తిన్నారా
ఆ తిన్నాం
అదే ఏం తిన్నారు అలా రీల్స్
హ్మ్ వర్కేం లేదా
ఆ
వర్కేమ్ లేదా మీకు
వర్క్ ఇప్పటికైతే ఏం లేదు
ఆ
మ్ మీరు ఏం తిన్నారు
మేం రైస్ తిన్నాం
యా రైస్ ఒకటే పెట్టారా
ఆ రైస్ టమాటా కర్రీ రసం
హ్మ్
హ్మ్